చెప్పండి ఎలా ఉన్నారు బావున్నారా
బావున్నామండి మీరు ఎలా ఉన్నారు
ఆ బావున్నామండి
ఏం చేస్తున్నారు
పని లేదు ఖాళీగానే ఉన్నాం ఇంట్లో అందరు బావు మన మా వోళ్ళు తమ్ముడు వాళ్ళు
బావున్నారండి మీ ఇంట్లో
హా ఓకే అండి అందరు బావున్నారు
ఇవాళ సండే గద ఏమన్నా మూవీస్ చూ స్తున్నారా
ఆ సండే మండే అనే ఏం లేదండి మా బాబుతోనే సరిపోతుంది నాకు విడ్ని చూడడనిక వీడ్ని చూడడం అనేది మర్చిపోయమండి మేము అస్సలు బాబుపుట్టక
అవునా చాలా అల్లరి ఎస్తాడా అండి
చాలా అల్లరి చేస్తారు వాడిని వాని చుట్టే తిరుగుతూ ఉండాల అన్నట్టు
అవునా ఇంకా పిల్లలు అట్లనే ఉన్నారు
ఇంకా ఏం స్టడీస్ చేస్తారండి మీరు స్టడీస్ స్టడీస్ గురించి చెప్పండి
నేను ఫైనల్ ఇయర్ అండి గ్రాడ్యుయేషన్ ఇప్పుడు
డిగ్రీ యా
అవునండి
ఏ సబ్జెక్ట్ ఏ గ్రూప్ అండి డిగ్రీ లో
నాది బోట్ని అండి
బట్నియా ఒకే ఒకే బైపిసి ఆ నేను జా నేను జాబ్ పిఎస్ ఆ
అవునా ఎక్కడ సాఫ్ట్వేర్ కంపెనీనా
అవునండి అఫ్టర్ ఇంటి నించే చేస్తున్నాను అయితే మీ జిల్ ఇప్పుడు ఎలా ఉందండి మీ జనరేషన్ అంటే ఇప్పుడు మా జనరేషన్ లో స్టడీ అంటే చాలా స్ట్రిక్ట్ గా అది అంటే మార్క్స్ కూడా సరిగా డిప్లొమా ఎక్కువ రాకపోయేది మీకు ఇప్పుడు ఎలా ఉంది
మాకు కూడా కాం కాంపిటీషన్ బాగ ఉదండి ఎంట్రెన్స్ ఎగ్జామ్ అన్నది ఏది అన్నా క్యాస్ట్ ప్రిఫరెన్స్ అయ్యేసరికి మాకు కూడా చాలా కాంపిటీషన్ ఉంది అవును ఎస్సీ ఎస్టీ వాళ్ళకే ఫస్ట్ ప్రిఫరెన్స్ వస్తుంది
ఎప్పుడు నుంచే ఉంది అది ఫస్ట్ మా మా టైం నుంచి కూడా అంతే ఉంది
అదే గదా జాబ్స్ లో గూడా అంతే, అవును వాళ్ళక్ పాసింగ్ మార్క్స్ వచ్చినా గూడా హై పొజిషన్ టన్స్ లో ప్లేస్ దొరుకుతుంది మనకే మాత్రం ఎంత మంచి మార్క్స్ దెచ్చుకున్నా గుడా తక్కువనే అయిపోతుంది
బ కనీ కాంపిటీషన్ ఉంది అంటే చాలా బాగా చదువుకోవాలి, చదవాలి కా మార్క్స్ ఎ
కనీ చదివిన వాళ్ళగ్గుడా ఆ అంతే వస్తుంది, వాళ్ళకు మాత్రం చదువుకున్న గుడా అంతొస్తుంది. ఇగ అజ్జూసిన్ తర్వాత ఇంత ట్రెస్ట్ బోతుంది ఏం జవ్ తమని కనట్లాన్ చెప్పి చదవకుంటుమ్టే అట్లా గుడ నడవదు గా మ
కనీ చదువుకోవాలంటే వాళ్ళు వీళ్ళ మీద డిపెండ్ క్యాష్ మీద డిపెండ్ అవ్వడం కం టే రిజర్వేషన్ మీద మనం గుడా మనం మన మీద ఆ ఇంక చదివి తెచ్చుకోవాలి టాపర్ టాప్ ర్యాంక్లల్లో ఉండాలి టాప్ ర్యాంక్ లో అచ్చిన్తర్వాత త కాస్ట్ రిజర్వేషన్ అలాంటియి ఏం ఉండయి. మనగ్గుడా ఆ కేటగిరీల పని చేస్తామన్నమాట అట్లా
అవును కనీ ఇగ మరీ టాప్ టెన్ లో ఉండాలంట్ టిగా కష్టమే
కష్టమే గనీ ఇగా చిన్నప్పనించి చదువుతా వుండాలిగా ఇగ ఆఫ్టర్ డిగ్రీ ఏం చేస్తాన్రు
నేను పీజి ఏ జేద్దామనుకుంటానండి ఎం ఎస్ సి లో ఏదన్నా
పి జి యా
అవును ఎం ఎస్ సి లో అదే చూస్తున్న ఇంకేది అనుకోవట్లేదు కొన్ని జూసిన ఆప్షన్స్ కనందులో ఇంకా డిసైడ్ గాలేదు.
ఎం ఎస్ సి కెమిస్ట్రీ ఆ, బయాలజీ ఇట్లా అనుకుంటున్నారా ఇంక్
ఆహా లేదు ఫుడ్ సైన్స్ అన్నా లేకపోతే మైక్రోబయాలజీ సోషల్ వర్కింగ్ అన్నా అదన్నా చూస్దాం అనుకుంటున్నా ఇంకా పి జీ నోటిఫికేషన్స్ ఇక్కడల్లేవ్వండి బయటికే ఎల్లాలె
క వరంగల్, హైదరాబాద్, కరీంనగర్ అట్ల ఏళ్లలేమో గదా
అవును ఇక్కడింగా ఏం లేవ్వు కాలేజెస్
పోస్ట్ గ్రాజుయేషన్ కాలేజ్ మీది డిగ్రీ వరకా గ్రాజుయేషన్ వరకే
అవును ఇంతే అండి
ఈ మీ మదర్ ఏమంటున్నారు, ఏం చేయ్ అంటున్నరు?
మా మదర్ గూడ అదే అంటున్నారు ఎం ఎస్ సి లో ఏదన్నా సోషల్ వర్క్ అన్నా లేకపోతే ఆ పబ్లిక్ హెల్త్ అన్నా జూడ్
అవునా అందులో మరి ఆపర్చునిటీస్ ఉంటయా మనకి టె ఎట్ల జాబ్ ఆపర్చునిటీస్
ఇప్పుడు ఇఫ్ ఆ బాటనీ, జ్ కెమిస్ట్రీ అయితే రొటీన్ అయిపోయింది అందరూ, చాలా మందున్నరు అది జేసి.
ఏంటన్డి
బాట్నీ ఎమ్ఎస్సి బాట్నీ జాలజీ కెమిస్ట్రీ కెమిస్ట్రీ చాలా తక్కువ మంది చేస్తారు
కానీ కెమిస్ట్రీ చాలా టఫ్ ఇంగా
కెమిస్ట్రీ అంటే ఇంక అన్ని కెమికల్స్ కలుపుకుంటా ఉండాలి ఇగ దాన్ని మీదా రీసెర్చ్ కెమికల్స్ మిక్ంగ్ మిక్సింగ్ చేస్తా ఉండాల
అవును వాటి నేమ్స్ కూడా గుర్తుపెట్టుకోవాలి చాలా టాఫ్ ఏ ఇంకా ఇంత చిన్న మిస్టేక్ అయినా కూడా రియాక్షన్ వేరే అయిస్తది
మరి మీరు ఏంపీసీ తీసుకోవాలి గానీ బై పి సి తీసుకున్నారు
నాకు కొంచెం ఇంట్రెస్ట్ అండి లైఫ్ సైన్స్ మీద అందుకే మ్యాథ్స్ కొంచెం అంత బోరింగ్ అనిపిస్తది
బోరింగ్
అవును ఆ ఫాములాస్ ఫైండ్ ఔట్ చేసుకుంటూ ఉంటేనే సరిపోతది
అట్లా ఏం లేదు మ్యాథ్స్ ఏ అంటే మ్యాథస్ వచ్చి ఉండాలి ఇవాళ రేపు కంపల్సరీ మ్యాథస్ తోనే ఉన్నాయి అంత
అవును బయట అయితే మొత్తం అంతే ఉంది
మ్యాథ్స్ సైడ్ వెళ్ళిన బయాలజీ సైడ్ వెళ్ళినా అక్కడ లోనే అకౌంట్స్ కెలినా అకౌంట్స్
అవును
అ
మళ్ళా ఎంట్రెన్స్ ఎగ్జామ్స్ లోలో కూడా అదే
కాంపిటీటివ్ ఎగ్జామ్స్ లో మ్యాథ్స్ ఏ రావాలి
అవును
అ
కానీ ఇగ రాలేదు మ్యాక్స్ తీసుకొవాలి అని మీర్ ఏంటిదండి స్టడీస్
ఉమ్
మీ స్టడీస్ ఎం చదివీరు అండి
స్టడీస్
మీర్ ఏం చదువుకున్నారు
ఆ నేనా నేను బీటెక్ చేశా మెకానికల్ బీటెక్లో మెకానికల్
ఒకే ఇంకా అందులో మంచి ఉన్నాయండీ జాబ్స్ ఏమన్నా ఇప్పుడు
జాబ్స్ అంత ఇప్పుడుంతా సాఫ్ట్వేర్ ఏ ఉంది అది కూడా డామినేట్ ఈ ఏఐ రావడం వల్ల
అవునవును
బెటర్ టు ఏఐ నిర్చుకోడం బెటర్ ఇప్పుడు వేరే వాటి కా ఇటికెళ్ళడం ఏఐ మీద చాలా విచ్చదండి
అవును ఎక్కడ చూసినా అదే అవుతుంది మళ్ళ అవి చాలా ఫాస్ట్ గా గ్రోత్ అయిపోయింది దాంతయితే ఇప్పుడు
ఆ మస్తుగా బ్రో ఇప్పుడు ఏఐ టెక్నాలజీస్ సో ఏ నేర్చుకున్నా మనం సర్వై్ అవస సర్వై్ అవ్వగలుగుతాం అట్లా
అవును కని అదే చాలా టఫ్ ఉంటాదంట అన్నారు
ఫడ్ ఇగ సిక్స్ మంత్స్ మనం నేర్చుకోవాలి సిక్స్ మంత్స్
అదే కొన్ని సబ్జెక్ట్స్ అంతా హార్డ్ ఉంటాయని అన్నారు
ఇవి వేరు ఇది జస్ట్ జనరేటివ్ ఏఐ మనం ప ఇట్ట కూడా నేర్చుకోవచ్చు మ అన్ని సబ్జెక్ట్స్ చదువుకోవాలని ఏం లేదు మూడ్సు నేర్చుకున్నా సరిపోతుంది అట్లా ఆ కోర్స్ నేర్చుకుొని ఆ కోర్స్ మీద జాబ్ చేసిన సరిపోతది అన్నమ
అవునవును కానీ డీటెయిలింగ మాత్రం ఇంక సబ్జెక్ట్స్ లోనే ఉంటాయి గ
సబ్జెక్ట్స్ చదవుకుంటాం కగాని ఆ ఎట్ల కూడా జేయోచ్య
అవును
ర
ఇంక ఏం చేసెండ్రు లంచ్ ఇప్పుడు
లంచ్ ఏం చేస్తున్నారుా నేన చూడాలె
నేను ఇప్పుడే రైస్ కడిగినా బియ్యం పెట్టినా అండి మమ్మీ ఏమన్న తీసుకొస్తానన్ నాన్ వెజ్
మమ్మయ ఓకే ఇందులో ఏమి ఇష్టపడతారుా మీరు
నాకు ఫిష్ ఇష్టం ఎక్కువ ఫిష్ ప్రాన్స్
అరి కూడ ఫిష్
చికెన్ కూడ అవునా అదే వే హెల్త్ కూడ మంచిది ఇప్పుడు ఆ తింటా
కృచి ఫ్రై అంటె ప్ర ఆ అంటే నేను అటువైనా పర్ తీసుకొచ్చ తీసుకొ తన్నాను
అవునా ఓకే అండి థ్యాంక్యూ ఈజ్గా అం దగ్గర
ఆ ఈజ్గా తిన్నారఅక్కడ ఎప్పుడనా
ఆ ఒక్కసారి తిన్నా అండి
అ అక్కడికి వెళ్ళినప్పుడు ఎప్పుడన్నా మా వైఫ్ ని ఇచ్చినప్పుడు ఒకటి మీకు కూడా తీసుకస్తా తినండి బాగుంటుద మేమ్మీర
ఓకే అండి థ్యాంక్యూ బాయ్
అయిందా ఓకే అండి బాయ్